హలో
హలో హాయ్ రా బాగున్నారా
ఆ బాగున్నాను అక్క ఎలా ఉన్నారు
బాగున్నాను
ఆ ఏం చేస్తున్నారు పని అయిపోయిందా
ఆ లేదురా ఇంకా మొదలు పెట్టాలి ఎండ బాగుంది ఇవాళ అసలు
ఆ అవును
ఉ మోన్న వర్షం పడ్డది నువ్వు అని ఇవాళ ఎండ బాగా కొడుతుంది తల్లా
ఓ చాలా ఎక్కువ వర్షం పడిన చినుకులు పడుతున్నాయి కదా సరేపోవట్లే హు
స్టార్ట్ చేయలే ఎండ ఉంది కదా కొద్దిసేపు ఆగుదామని ఆగాను
అవునా
ఊ ఈ మధ్య మొత్తం తెల్ల వెంటుకలు వచ్చేస్తున్నాయి రా తలలో
ఆ అవును
అసలు ఈ చిన్న వాళ్ళకు తే పెద్ద వాళ్ళకి అందరికి ఇప్పుడు ఈ తెల్ల వెంటికలు ఒక పెద్ద సమస్య అయిపోయింది
అవును అవును మందారం పెడతావేమో కదా నువ్వు
కానీ ఆ గోరింటకు పెడితే ఆది ఎర్రగ అయిపోతుంది
ఆ అవును అలాగే అయిపొద్ది
అసలు మన అమ్మమ్మలు మన అమ్మ వాళ్ళకే మంచి చిగా ఉంటుంది జుట్టు మనకేంటో ఈ వయసులోనే ఇట్లా తెల్లగా వెంటికలు రావడం ఏంటో ఏమో అర్థం కావట్లేదు
వాళ్ళ వాళ్ళు పెరిగింది వేరు మనం పెరిగింది వేరు కదా మనకి ఏమి బాలేదు బయట కాలుష్యం
తెల్లబడ్డా వాళ్ళు రంగు వేసుకున్నా సరిపోద్ది మనం ఇప్పటి నుంచే రంగు వేసుకోవాలి. ఆ హేన్నాలు పెట్టాలి ఆ కలర్స్ వేయాలంటే ఇప్పటి నుంచి వేయాలంటే ఏమి స్తాం చెప్పు
అవి వేసినా ఊడిపోద్ది జుట్టు అన్ని సార్లు వేయలేం కదా
అవును ఇంతకు ముందు మన చిన్నప్పుడు అమ్మ వాళ్ళు చక్కగా కుంకుడు కుంకుడుగాయాలు కోట్ ట్టి నానబెట్టి తలస్నానాలు చేపిచ్చేవాళ్ళు
అందుకే అప్పుడు జుట్లు బాగుండేవి
ఇప్పుడేమో మొత్తం షాంపూలు ఏ షాంపూ మంచిగుంటే ఆ షాంపూ వాడడం అసలు తల అంతా ఊడిపోతుంది తెల్ల వెంటుకలు వచ్చేసి అసలే అంత ఇది అయిపోతుందో అసలు ఇప్పుడు ఎవ్వరిని అడిగినా అదే సమస్య అంతే అంటున్నారు ఎవరికన్న ఇట్లా జుట్టు ఊడిపోతుందిరా అని చెప్తే మాకు అంతే అక్క అంటున్నారు అందరు
బాగా ఎక్కువ కదా ఇంతకు ముందు అంటే అలా ఉండేది కాదు కాని ఇప్పుడు అసలు ఏంటి ఏది వాడిన జుట్టు ఉడిపోతుంది దానికి ఇంకోటి చెప్తారు అయినా ఉపయోగం ఉండదు
ఊ మళ్ళా ఒక్క షాంపూ పోయినా తలకి ఏంటో కండిషన్ అంతా ఏంటో నూనె ఆ ఆయిల్స్ అయితే ఎన్ని రకాల అయిల్సొ వామ్మో నూనెలు ఎన్ని వాడుతున్నారో తల్లో
దాని కంటే కొబ్బరి నూనె చాలా మేలు
అవును మ అసలు ఆ కొబ్బరి నూనే లోనే ఎన్ని రకాలో
కాల్ జరుపుతున్నారా ఏంటి
ఆ ఆ కొబ్బరి నూలలోనే ఫస్ట్ క్వాలిటీ అంట సెకండ్ క్వాలిటీ అంట అసలు మనం అక్కడికి వెళ్ళి మిల్లు దగ్గర తె పిచ్చి తెచ్చుకొని వాడుకున్నదే మంచిది గాని ఈ డబ్బలలో ఏదో వస్తు మనం ఏం రాసుకుంటున్నాం అ అసలు తలంతా ఏది వాడితే ఏది మంచిది అంటే అది వాడటం జుట్టు మొత్తం ఓడిపోవడం
వా కాసలా అప్పుడు అన్నీ వా ఇంట్లోయ వాడేవారు కదా అందుకు ఆరోగ్యంగా ఉండేది జుట్టు కూడా తెల్లబడేది కాది ఎక్కువ ఇవి ఏవే కదా కరివేపాకు ఎక్కువ తినేవారు ఆకుకూరలు ఎక్కువ తినేవారు ఇప్పుడు ఎవరు తింటున్నారు
ఉమ్ మన పిల్లల అయితే ఇంకా అసలు మనకి ఏట్లా ఉందంటే మన పిల్లలకి ఎట్లుంటందో ఏమో అసలు వాళ్లతే కరివేపాకు ఆకుకూరలే తింట లేరు
అసలు తినరు దాన్ని ఎన్ని రకాలుగా చేసినా వాళ్ళు తినరు
దాన్ని ఎన్ని రకాలు చేసినా వాళ్ళు తినరు ఆ అసలు ఇప్పుటి నుంచే కొంతమంది కలొచ్చు బ్యూటీ పార్లర్ లోకి వెళ్ళి అన్ని కలర్స్ వేయించుకోవడం హెయిర్ కటింగ్ వేయించుకోవడం అన్ని చేస్తారు మరి మనకు ఉన్న జుట్టునే సరి చేసుకుందామ అంటే అది ఉండ ఉంటన్నా మొత్తం ఊడిపోతుంది అసలు జుట్టు మొత్తం
అవునా ఆ కు కుడుకాలే వనాల
ఆ ఆ చుట్టు ఊడిపోయిందంతా ఒక పెద్ద కవర్ అవుతుంది అది ఆ చికెన్లకు ముక్కలళకిద్దామంటే వాళ్ళు పెద్ద మోసాలు ఉ
అది కూడా అందులో కూడా మళ్ళీనే అదేదో తక్కువేనట్ట అందులో మోసాలు మళ్ళీ
అమ్మ వాళ్ళు మరీ డేంజర్ రా అసలే ఒక రోజు అయితే మమ్మల్ని కళ్ళ ముందే మోసం చేసింది తెలుసామా
హు్ అందరు ఎవరు వాళ్ళు డబ్బుల కోసం వాళ్ళ ఆలోచిస్తారు లే
ఆ ఒక్క రోజు సరే ఇంటికలు చాలా ఉన్నాయి కదా వద్దాము అనేసి ఒక ఆమన్ పిల్ అయితే ఆ ఆమె జుట్టటు తీసుకుంది చుట్టింది చుట్టింది చుట్టింది కొంచెం బ్యాగ్ లో పెట్టు కుంది కొంచెం మాకు చూపించి ఇదే అమ్మా ఇది కాదు కుదరదు ఏ కొంచానికి రాదు అనేసి ఉంటుందిరా
అంత వాళ్ళు వాదించడానికి కూడా వాళ్ళ ఒప్పుకోరు కదా
అమ్మో వాదించడానికి ఏంటి చాలా పెద్ద మోసం అసలే అప్పటికి మేము అందులో పెట్టుకు న్నా నువ్వు జుట్టు చూపి తీయ తియి తీయ అంటే అస్సలు తీయట్లేదామ్మా నువ్వు తీసుకుంటే తీసుకోలేకపోతే లేదమ్మా అనేసి ఆ బయట ఉన్న చుట్టటు అక్కడ పెట్టేసి వెళ్లిపోతుంది
వాళ్ళు ఇంకాలో అసలు అలాగే ఉంటాయి మా అమ్మలు అయితే ఇంకా జుట్టించి పెద్ద పెద్ద గిన్నెలు బాగానే తీసుకుంటున్నారు
అదే గిన్నెలు తీసుకుందామని ఇస్తాము ఇస్తే వాళ్ళు అట్లా మోసం చేసారు ఇం అప్పటి నుంచి నా కా ఉన్న జుట్టు కూడా వేయ్యాలన్నా వ్యది కావట్లేదు ఆవును టదే ఉంటాదిలే అన్పిస్తా ఉంది అసలుకి
ఎలాగే అలాగే ఉన్నారు అందరూ బయట
ఊ
వాళ్ళు తోచినన్ని తోచేసుకుంటున్నారు గానీ
అవును
నెక్స్ట్ మను పిల్లలకైతే ఇంకా అంత ఏం ఉంటది ఆ జుట్టు కూడా ఉంటదని నమ్మకం లేదు
అవును ఇంకా మా వాళ్ళు మనకి చిన్నప్పుడే నూ నూనె పెట్టి గట్టిగా జడలు ఏసేవాళ్ళు రిబ్బెన్ల తోటి
అప్పుడే ఎత్తుంటే ఎందుగో అనుకునే వాళ్ళం కానీ ఇప్పుడు
ఆ ఇప్పుడు అర్ధం అవుతుంది అట్లా ఏస్తే మంచిగా జుట్టు పెరిగిద్దని ఇప్పుడు మన పిల్లలు అసలు వేయించుకుంటున్నారా వాళ్ళకి ఇప్పడికి స్టయిలు ద్ద జుట్టవి ఇరబోయడం ఓనిలీ పోనీ టైప్ గా పెట్టుకోవడం
ఊ అలా అయితే ఇంకా ఊడిపోతుందంట
అలా అయితే ఇంకా తొందరగా పొడిబారి చిట్లి పోతుంది జుట్టంతా
అవును
ఉమ్ ఇంకా మనప్పుడు మన అమ్మ వాళ్ళు రోజూ స్కూల్ కెళ్ళేటప్పుడు గట్టిగా రిబ్బెన్స్ తోటి ఏస్తే టా మాత్రమైనా ఏదో కొద్ది కొద్దిగా ఉంటుంది
ఇప్పుడు ఆళ్ళు ఎక్కడా చిన్నగా అక్కడే కటింగ్ చేయించేసుకొని అలా వదిలేత్తున్నారు కదా
అవును అందురూ మళ్ళీ స్టైల్ పెరిగిపోయింది కొంచమే జుట్టుంచుకోవడం ఇప్పుడు లా పొడుగు జడ ఎవరు పెంచుకుంటున్నారు దాన్ని ఆ చూసుకోవటం కూడా కష్టమే అయిపోతుంది తల స్నానం చేయడం నూనె పెట్టుకోవడం
అమ్మే ఎవరికీ ఉండట్లేదు
ఆ సమయం లేక ఉన్న జుట్టును కూడా చాలా మంది ఎళ్ళి కట్ చేపి చేసుకుంటున్నారు బ్యూటి
ఇప్పుడు అయి వచ్చేసినవి కదా ఎవడికా అదే అసలైన జుట్టు ఉంచుకోవచ్చు కదా అదేదో పొడుగు కావాలనుకొని మళ్ళీ వేరేది పెట్టిచ్చుకుని దానికోక పెద్ద ఖర్చు పెట్టిచ్చుకునే బదులు అసలైన జుట్టే ఉంచుకోవచ్చు కత్తిరించుకోవడం మానేసి
అవును సవరా
ఆళ్ళు పెట్టిచ్చుకుంటున్నారు కదా ఇప్పుడు దానికొ పెద్ద ఎంత బోలెడు డబ్బులు అవుతున్నాయి దానికి ఆడు ఇంత ముక్క పెడతాడు దానికి గ్గు ఎంత ఎక్కువ దొబ్బతాడు అలాంటప్పుడు అదే పెంచుకోవచ్చు కదా ఉన్న జుట్టే
అవును
పొడుగు కావాలనుకున్నప్పుడు మళ్ళీ కత్తిరించుకోవడం ఎందుకో నాకు అర్థం కాదు
పొడుగు ఉండేది జుట్లు మనతో పాటు చదువుకున్న మా ఫ్రెండ్స్ అయితే ఒక అమ్మాయికి ఉండేదిరా ఇంత లావు జుట్టు ఇంత పొడుగు ఉండేది మా కళ్ళు ఎప్ప ఎప్పుడు చూసినా ఆ అమ్మాయి జుట్టు మీ దే ఉండేది అసలే అబ్బా ఎంత జు
కో కూడా తక్కువ లో తక్కువ చాలా తక్కువ ఉంటున్నారు అలాగా
ఆ అంత జుట్టు ఎలా పెరుగుతుంది అసలు ఆ అమ్మాయి ఎలా మోస్తుందా అనిపిచ్చేది నాకైతే ఊరికే అమ్మయికెళ్ళి దమెనే చుట్టుకెళ్ళే చూసేదాన్ని
మ్మ్ఉహ్మ్ ఇప్పుడు పొడుకున్న సన్నబడి పోతుంది కానీ అంత వొత్తి జుట్టు రావట్లేదు అసలు
అవును అసలు అంత వొత్తి జుట్టు రావట్లేదు వచ్చిన దాన్నేమి చూసుకోని అంత ఓ
ఆ ఎక్కడా అసలా అంత సమయమే ఉండ లేదు అ వచ్చింది కూడా నెల కూడా ఉండట్లేదు ఊడిపోతుంది
ఆ అదేమోగాని ముందు ఈ చిన్న వయసులోనే తెల్ల వెంట్రుకలు రావడం ఒకటి బాగా ఎక్కువైయింది ఇప్పుడు అసలే
ఇప్పుడు అది అందరిలోనూ ఉంది
అవును ఎవరు చూసిన చిన్న చిన్న పిల్లలకి కొంతమందికి చూస్తే తెల్ల తెల్లగా అక్కడక్కడ ఎం ట్రుకలు వచ్చేస్తున్నాయి వామ్మో వాళ్ళకేంటి ఇప్పటినుంచే ఆ బాధ
పోని అందరు కొంచెం పెద్దయినోళ్ళ కంటే ఓ బుర్రలో సమస్యలు ఏవో ఉండి కొన్ని ఆలో చనలకి వచ్చాయనుకోచ్చు ఆ చిన్నపిల్లలకి ఏముంటాయి
అవును అసలు వామో
పొని ఏమైనా పెడితే సరి అవుతుందంటే కొంచెం మందికి అసలు అవ్వదే అవ్వదంట అది అలాగే ఉంటదంట మరి అదేంటో నాకు అర్థం కాదు
కొంతమందికి అది వారసత్వంగా జన్యపరంగా కూడా ఉంటదట మరి కానీ అదేంటో అసలే మరి మనకు తెలిదు అంటే కొంతమంది ఇంట్లో వాళ్ళని బట్టిని కూడా వ
వస్తాయ్ అవును
ఉమ్మ్ ఉమ్మ్ కాని అసలు చిన్న పిల్లలకు కూడా ఈ ఆ వయసులో రావడం చాలా ఇబ్బందిగా వాళ్ళేం చేస్తారు చెప్పు మనలాంటి వొళ్ళన్నా కొంచెం గోరింటాకు ఏదో ఒకటి ఎన్న పె ట్టించుకోవడం ఏదో కూడా చేస్తాం
అవునా అళ్ళ తల్లిదండ్రులకు కూడా ఇబ్బందే కదా అంతమంది అడుగుతా ఉంటారు
ఆ మన పిల్లకి మన పిల్లలకి జడ ఎ స్తాను రామా అని అంటే దు దూవుతనురా అంటేనే కాసేపు ఓపికతో కూర్చోలే
అసల కూర్చోట్లేదు
అసలు తలదువ్వే అంతసేపు కూడా ఆగనే ఆగరు మా పాప అయితే మరీ అసలు
బాబాయ్ ఎలా ఉన్నారంటే అసలు
ఆ అందు
అయి అళ్ళు మాత్రం ఏం చెయలేరులేండి బయట చూసి నేర్చుకున్నాయి అయి వాళ్లని ఏం అనడానికి కూడా లేదు
అందుకే జుట్టు ఈరోజులో ఎవరు పెంచుకోవట్లేదురా ఆరిస్క్ పడలేక చిన్నగా హెయిర్ కటింగ్ చేయించుకోవడం ఆ ఏదో ఉందంటే ఉంది అనిపిచుకోవడం అంతే
టైం లేక అలా వదిలేయడమే ఇం గొడవలేదు కదా ఇంక అలా అలా క్లిప్ పెట్టేసుకుంటారు అయిపోతుంది
మ్మ్ ఇప్పుడు ఎవ్వరు చూడు పోనీ టైప్ లబ్బర్ బ్యాండ్ పెట్టుకోవడం ఎట్టేలినా పోవడం రావడం ఓకేగా అవసరమయితే అది ఆ జుట్టు విరబోసేస్తున్నారు
అంతే ఇంకా వాళ్ళి ఖచ్చితంగా ఆ ఇలా పెళ్ళిళ్ళకి ఇలాంటి ఏమన్నా ఉంటే ఆ ఒక సవరం పడేత్తారు అయిపాయ్
ఆ సౌరము ఇకా హెయిర్ స్టైల్ జడలు అన్ని ఆ రెడిమేడ్ అన్ని దొరుకుతు
అన్ని దొరుకుతున్నాయి కదా అలా పెట్టేస్తారు అయిపోతుంది తర్వాత పనే ఉందా జుట్టు తో పని ఏం లేదు కదా ఉన్నప్పుడు నుంచి చి అంటే చూడాలి కాబట్టి
అవునా సరే రా మరి మళ్ళీ చేస్తాను